హలో
అాండి
హాయ్ అండి ఏం చేస్తున్నారు తిన్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ ఇప్పుడే తిన్నాం ఏం కర్రీ చేశారు ఈరోజు ఏం స్పెషల్
అవుండి మీరేం చేశారు
మే మా ఈరోజు పప్పు చారు పచ్చడి
స్పెషల్ ఏ అంటే నాన్ వెజ్ ఏం చెయాలి కదా
ఆహా ఈ రోజు ఏకాదశి అని చెప్పేసి మేము తెచ్చుకోలేదు ఈ రోజు
అవునా
ఆ
ఆ తన్నార మరి
ఆ ఇప్పుడే తిన్నాం మీరు తిన్నారా మీ వాయిస్ వినిపించడం లేదు
స్ట్రక్ అవుతుందా వినిపించట్లేదా వస్తుందా ఇప్పుడు క్లారిటీగా
ఆ వస్తుంది ఎ చస్తున్నారు మరి
ఏం లేనదండి ఖాళీగానే మూవీస్ చూస్తున్నా
అవునా ఏం మూవీ చూస్తున్నారు
ఇది ఏంటి అంటే మూవీ అంటే మూవీ కాదు ఇట్లా ఇది మొన్న కొత్తగా వచ్చింది కదా ఇ యూట్యూబ్ లో వెబ్ సిరీస్ లాగా డాటర్ ఆఫ్ ప్రసాద రావు ఏదో మిస్సింగ్ అని ఉంది పేరు
ఆ డాటరాఫ్ ప్రసాద రావు కనబడుట లేదు చూద్దా చూద్దాం అనుకున్నా నేను కానీ చూడలేదు చూడాలి బాగుందా
ఆ బావుందండి జస్ట్ అంటే ఒకటే ఓ జస్ట్ ఫస్ట్ ఎపిసోడే అట్లా చూస్తున్నా
ఆహ దేంట్లో చూస్తున్నారు ఆహా అంటే హాస్ స్టార్ లో వస్తుందని చెప్పారు కదా దాంట్లో చూస్తు
ఆ లేదు యూట్యూబ్ లోనే వచ్చిందైతే కనిపించింది అయితే స్క్రోల్ చేయంగా చూస్తున్నది హ్మ్ ఆ బావుంది మీరు మీరేం చేస్తున్నారు
మేము గూడా టీవీ జూస్తున్నాం
అవునా మూవీసా ఏమైనా ప్రోగ్రామ్స్ చూస్తున్నారా
ప్రోగ్రామ్స్ వస్తున్నాయి సండే గదా ఈరోజు
ఆ అవునవును మీరు మూవీస్ చూడర ఎక్కువ
చూస్తాం అప్పుడప్పుడు అంటే కొత్తగా రిలీజ్ అయినప్పుడు కొన్ని ఇవి రీల్స్ చూస్ వస్త వస్తాయి గద మనకి ఇవి బాగున్నాయి ఇవి బాగు ఉన్నయని దాన్ని బట్టి ఆ అట్లా మూవీస్ చూస్తున్నాం
ఉమ్ హు రీసెంట్గా ఏదన్నా మూవీ జూసారా థియేటర్లు అట్లా లేకుంటే కొత్త మూవీస్ వచ్చినయి
థియేటర్ కి వెళ్ళడం చాలా తక్కువ ఇప్పుడు ఎవరు థియేటర్ కి వెళ్తున్నారు ఇప్పుడు మా ఊర్లో రెండు థియేట టర్లు ఉన్నాయి కానీ అసలు ఎవ్వరు వెళ్ళట్టలేదు ఇప్పుడు మీ మొబైలు ల్యాప్టాప్లు ఉండడం వల్ల ఆ థియేటర్లు మూతబడిపోతు అసలు జనాలు ఎక్కువ ఉండడం లేదుఇగ ల్యాప్టాప్లు ఇవ్వే నెట్ నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ ఇవే వీటిలనే చూస్తున్నారు ఇక కొత్తగా సినిమా రిలీజ్ అయిన వెంటనే దాంట్లనే జూస్తున్నరు
అవునా
మీరు వెళ్తరా ఎప్పుడైనా థియేటర్ కి
మా ఊర్లో లేదండి యెళ్తే మేము ఇగ టౌన్ కి యెళ్ళాలి సిటిగటు ఆహా లేదు
ఆహా లాస్ట్ ఏ మూవీ జూసారు థియేటర్ లో
మేము లాస్ట్ టైమ్ చూసింది ఐ థింక్ సాలార్ అనుకుంట సాలార్ అదే అనుకుంటా
ఆహా హా
ఆ తర్వాత అంత జూడలేదు అంటే వేరే మూవీస్ చూడలే ఇగా
అప్ప నుండి వెళ్ళలేదు అప్పడా నుండి వెళ్ళలేద ఇగా
ఆహా వెళ్ళలేదు
ఆహ
ఆ
ఏ మూవీస్ అంటే ఇష్టం
నాకా ఫ్యామిలీ టైప్ అండ్ కొంచెం కామెడీ ఉండాలి కాకపోతే హర్ర హర్రర్ మూవీస్ కూడా ఇష్టం కాకపోతే కొంచెం బామ అయితది చూడడానికి
హార్రర్ మూవీస్ హర్రర్ మూవీస్ ఎప్పుడైనా చూసారా థియేటర్ లో మీరు ఏదైనా
ఆ చూసాను ఒకటి ఏంటి అది పొలిమేర టు అనుకు కుంట ఆ పోలిమేరటూనే
అది హర్రర్ మూవీయా
ఆ అవును కొంచెం భయమైంది అది గూడా చూసేటప్పుడు
అవునా
మీరు జూసార ఏవైనా అలాంటివి
లేదు మేము థియేటర్ లో ఏది చూడలేదు టీవీల్నే చూసాం
ఆ హార్రర్ మూవీస్ కాకుండా ఏమైనా వేరే
ఆ దేవర అనుకుంటా లాస్ట్ మూవీ థియేటర్ లో చూసింది అప్పడ నుండి థియేటర్ కి వెళ్ళలేదిగా
అవునా
ఉమ్ మొన్న వచ్చిన దాంట్లో ఇది డ్యూడ్ వచ్చింది గదా మొన్న
ఆ అవును
ఆ అదే లాస్ట్ ఇగా అదే ల్యాప్టాప్ లో జూసిన ఇగ అంతే అప్పుడు ఇంక ఏం జూడలే మూవీస్
ఉమ్ హు
హ్మ్మ్
మీకు ఎక్కువ ఏ మూవీ చూస్తే ఇష్టం
అంటే ఫ్యామిలీ మూవీస్ ఎంటర్టైన్మెంట్ ఉంటాయి కదా అన్నిీ
ఆ అవును అంటే ఎప్పుడు అంటే ఎంత పాత సినిమా అయినా కొత్తదైనా అంటే ఇట్లా ఎన్నిసార్లు వచ్చినా బోరుగొట్ట యూసే మూవీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మీకు
అవును ఎవరు గ్రీన్ మూవీస్ అంటారు కదా అట్లా ఉన్నాయి ఈ ఫిదా ఎన్నిసార్లు వచ్చినా చూడాల అనిపిస్తుంది ఇంకా ఆడవారి మాటలకు అర్ధాలుే వేర్లే మొన్నొచ్చింది
అవును ఇంకా నువ్వు నాకు నచ్చావుంది అది కూడా బాగుంటుంది
గూడా బాగుంటది ఎన్నిసార్లు యెసినా బోరుగొట్టదది చూడాల అనిపి మళ్ళీ నువ్వ వస్తానంటే నువ్వ వస్తానంటే నేనొద్దంటానా
ఉ బొమ్మరీల్లు కూడా బాగానే ఉంటది
ఆ బొమ్మరిల్లు హ్యాపీ ఇవన్నీ ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టాయి మళ్ళీ మళ్ళీ చూడాల అనిపిస్తుంది
ఆ అవును అవును
మీకు ఏ హీరో ఇష్టం
నాకా పవన్ కళ్యాణ్
ఎందుకు
ఆ సారీ నేను పొలి ఏంటిది లాస్ట్ టైమ్ చూసింది వకీల్ సాబ్ నేను అప్పుడు ఏదో చాల అని చెప్పాను కానీ వకీల్ సాబు చూసింది వకీల్ సాబ్ చూశా నేను
బాగుందా
అవునవును పర్వదకిలా వగిల్ సాల సయికి ఆ ఏ ోహో అది నాకు మూవీ నేమ్ గుర్తున్నాట్లే మన రీసెంట్ గా వచ్చింది కదా పవన్ కళ్యాణ్ి
ఆ వాల్తేరు వీరయ్య
కాదు మీకే హీరో అంటే ఇష్టం
నాకు అట్లా ఏం లేదు ఇష్టం అని ఇక చూసినప్పుడే మంచిగా అనిపిస్తారు అంతే పర్టికులర్ గా ఇల్లు అని అట్లే ఏం లేదు సినిమాని బట్టి
ఆ
ఆ
మీ సాంగ్స్ వింటారా మరి ఎక్కువ
ఆ వింటాము సాంగ్స్ మెలోడీ సాంగ్స్ సో ఇట్లా మ్యూజిక్ వాళవి మంచి ఉంటాయి అవి
అవును సాంగ్స్ వింటూ జర్నీ చేస్తే మస్తు ఉంటది కదా ఫీలింగ్ వేరే ఉంటంది
అవును
ఆ
ఎవరు లేనప్పుడు కూడా మంచిగా సాంగ్స్ బట్టి పీస్ఫుల్ గా వింటే బాగుంటది
ఆ సాంగ్స్ వినుకుంటూ అప్పుడప్పుడు ఏదైనా ఎక్కువ వర్క్ ఉంటే నేను సాంగ్స్ పెట్టుకొని వినుకుంటా పని చేేస్తాను అ
ఇవి ఎలాంటి గా ఈ మహాభారతం ఇలాంటి మూవీస్ చూస్తారా ఇవి మన దేవుళ్ళై ఉంటాయి కదా
చూస్తా అవి కూడా
ఆహా
ఇతే అంతకు ముందు ప్రభాస్ లో ఒకటి వచ్చిందియి కదా థియేటర్లు చూసాం అమ్మ పేరు ఏంటో ఉంది గుర్తుకు ఆ
సాహో నా
ఆహా ఇట్లాంటిది దేవుళ్ళ వచ్చింది కద ఒక్కటి ప్రభాస్ ది
ఆది పురుష
ఆ రైట్ అదే చూసిన తియేటర్లో
ఉ హ్మ్ హ్మ్ బాహుబలి ఇవి చూసారా
అవి థియేటర్ లో చూడలేదు అవి జస్ట్ టీవీలోనే
మీరు థియేటర్ పోతే ఫ్యామిలీతో పోతారా ఎప్పుడైనా పోతే
ఫ్యామిలీ తోటే వెళ్తా అప్పుడప్పుడు అంటే అంతకు ముందు వెళ్ళేదాన్ని ఫ్రెండ్స్ తోటి అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తోటి కూడా ఒక త్రీ ఫోర్ మూవీస్ ఏమో అట్లా చూసాను నేను
ఏ షోకి వెళ్ళే వారు ఎక్కువగా
ఎక్కువ ఫస్ట్ షో లేకుంటే ఆఫ్టర్నూన్ మ్యాట్ నీ
ఎప్పుడైనా నైట్ షోకి వెళ్ళారా ఏ సిచ్యువేషన్లో అయినా
ఆ ఒక్కసారి వెళ్ళాం అనుకోకుండా ఆ
ఎప్పుడు వెళ్ళారు
ఒకసారి ఎళ్ళాం అనుకోకుండా అంటే అనుకోలేదు వెళ్తామని ఆ రోజు మా సిస్టర్ బర్డే ఉండే అనుకోకుండా అందరం వెళ్ళాం ఇగ ఆ రోజు మరి ఊమ్ అది మహేష్ బాబు మూవీ ఉంటది గదా
గుంటూ
అది పాట ఉండదా కూర్చీని మడ్త పెట్టి
గుంటూరుకారం
ఆ అదే ఆ ఆ మూవీకెళ్ళాం అసలు అనుకోలేదు వెళ్తామని అందరం వెళ్ళాం ఆ రోజు ఆ మూవీకి
టే ఆ రోజు
ఊ అవును చూసా
అక్కడ స్నాక్స్ తింటారా మీరే పట్టుకొని పోతారా ఏమైనా
గ స్నాక్స్ అంటే అప్పుడప్పుడు ఈమధ్య రేట్స్ కూడా బాగుంటాయి కదా థియేటర్ లోను
అవును
అవును అప్పుడప్పుడు
చు ఉండయి అక్కడ ఇయన్నూ
ఆ మంచిగా గూడ ఉండయి అంటే కొన్ని కొన్ని దగ్గర ఫ్రెష్ అట్లా ఉండయి మళ్ళీ రేట్ కూడా ఎక్కువ ఉంటాయి అక్కడ
హా అవును మొన్న ఇది రీసెంట్ గా వచ్చింది కదా కేరళ స్టోరీ అని చూసారా అది
ఆ చూసాను బానే ఉంది క ఆ చూస్ నా బానే ఉంది గానీ కొంచెం భయమైంది
అవునా చూడలేదు చూడాలి
లేదా మీరు
ఆహా చూడలేదు ఇంకా
వాళ్ళని అంటే బలవంతంగా ఫస్ట్ ఉంది అట్ని ఎ కనవాటి ఏ చేయడం అట్లా ఉంది ని అంటే ఇందులో ఏంటిదంటే హిందూ వాళ్ళు కూడా హిందూస్ ఉంటారు కదా వాళ్ళు కూడా భాగవద్ అవి రామాయణం అవి చదివితే మనకు కూడా తెలుస్తుంది కదా వాళ్ళ కూరను కంపల్సరీ చదువు నమాజులు చేస్తారు ఫై సిక్స్ టైమ్స్ వీళ్ళు క్రిస్టియన్ వాళ్ళు కూడా ప్రేయర్స్ చేస్తారు కంపల్సరీ చర్చ లోకి వెళ్తారు కానీ మనం మన ఇష్టం అది మనకి ఎప్పుడు వెళ్ళాల అనిపిస్తే అప్పుడు వెళ్తాం మనకు అంతా తెలియ కదా దేని లేదంటే ఏం చేస్తే ఏంటిది దాని అర్థం మనకు అంతకు తెలియదు మనం చదవం కాబట్టి అట్లానే ఉంది అట్లా వ అట్లా అన్ని మనకు కూడా తెలిస్తే మనం అసలు కన్వర్ట్ అవ్వమ అన్నట్టు ఉంది మూవీలో కొంచెం బానే ఉంది
చూడాలి అయితే మరి
కాకపోతే కొంచెం అంటే కొంచెం భయం వేసిందిపోదాన్ని సేసారు కొంచెం
ఆహా
మీరు చూడలేదా అయితే
చూడలేదు చూడాలి ఇక అందరుూ చెప్పారు చూస్తాం మేము అని ఈ ఇగ నెంగూడేవుడాలి
మీరు ఎవరి తోటి వెళ్తారు ఫ్రెండ్స్ తోటేనా ఫ్యామిలీ తోటా?
ఆ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ తోటి. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఫ్యామిలీ తోటి వెళ్లేే వాళ్ళం మేము. ఇగ ఇప్పుడు వెళ్ళడం లేదు అంతా
ఆ ఈ మధ్య అందరు ఇగ ఊ గ మొబైల్స్ ల్యాప్టాప్ అందులోనే చూస్తున్నారు అనుకుంట.
అవును ఎక్కువ ఎవరు వ పోవడం లేదుగా థియేటర్స్ కి.
అయినా మళ్ళీ ఇప్పుడు రీ రిలీజ్ లో అవ్వాలని నడుస్తుంది గదా.
ఆ అవును అన్ని ఉ జనాలు రావడం లేదని అలా పెడుతున్నారు.
ఏంటి ఎప్పుడు టున్నాయి.
హా ఓకే అండి మరి
ఆ సరే ఓకే అన్
బాయ్